హలో నమస్తే అండి
నమస్తే అండి మీకు కూడా
బావున్నారా అం
బావునమండి ఏం చేస్తు అంటే మీరు చాలా రోజుల ఫోన్ చెయ్యక మాట్లాడక సంబ మన ఇద్దరు మధ్యలా ఎన్ని గ్యాప్స్ ఇది కదా ఏం మాట్లాడుకున్నా ఏం విశేషాలు జరిగినాయి మరి కాల్ చేయ టం లేదు నేను చేశాను నిన్న ఏమో బిజల నా అనట్టు తెలిసింది దేని గురించి బిజీలో ఉన్నారాండి మీరు
నా మొదరలు వాళ్ళ ఇంట్లో డీ హనుమాన్ మాల వేస్ భోజనాలు పెట్టారండి
అలానా
ఎలా చేస్తారండి మరి భోజనాలు
స్వాములతో ఒక పది మందినో ఇరవై మందినో కొంటరరా ఎంచుకొని వాళ్ళను అంటే ఇగ దేవుడి పూజ జెసి వాళ్ళకు భోజనం తినిపిస్తారు అన్నమాట అయితే అట్లా తినిపియడం వల్ల కొంచెం దేవునికి మనకు మన ఇంట్లో మనశ్శాంతి అలా ఉంటాది అని అట్లా హనుమాన్ మాల వేసుకున్న భక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు భోజనం పెడతాం అన్నమాట పెట్టి ఆ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు
అట్లా భోజనాలు పెడితే
అవునవును చాలా బా అనిపిస్తది అం ఎందుకంటే ఎవరింట్లా
ఏమైనా కోరికలు నెరవేరుస్తాయి అట్లా భోజనాలు పెట్టుకుంటే మరి
ఆ నెరవేర్తయ్ ఎందుకంటే మనం ఏదైతే సంకల్ప అనుకుంటామొ ఆ సంకల్పం మనసులో అనుకోవడం వల్ల మనకు కొంచం దేవుడి ఇట్లా మనశాంతనేది వస్తది అచ్చి దేవుడి గుడ శాంతి అచ్చి
ఏమేమి చేస్తారండి మరి భోజనాలు పెడతారు కదా ఏమేమి వెరైటీలు చేస్తారు అది క్షలో సాములకు
నిన్నయితే వంకాయ టమాటా చిక్కుడుకాయ టమాటా పాలకూర మరియు పప్పుచారు పూరీలు ఇంకా స్వీట్ పాపడ్సు అన్నీ
ఎన్ని వెరైటీలు పెడతారండి సాములకు
ఆ అన్ని వరైటీ పెట్టి సామ్లకు సాయంత్రం గూడా ఇగా కొంచెం స్వాములందరినీ పిలిసి సాములకు భోజనాలు గూడా అంటే పూజలాగా దేవుడి భక్తి పరవసం తోటి పూజ చేసి భజన కూడా చేయడం జరిగింది
భజన గుడా చేస్తారా అండి మీ
అవునవున్ ఆ బజను కూడా జెస్తారు చాలా బాగా అనిపిస్ బజనలో పాల్
తార
ఆ ఏంటండీ అల్లో
హల్లో
హల్లో చెప్పండి
హెలొ అన్మాన్మాలల చేస్తార్ అన్అన్నార్ గద అట్లనే అయ్యప్ప మాలలో కూడా ఇలానే
ఆ అవును అయ్యప్పమాలలో కూడా అలాగే ఏస్తరు ఏంటిదంటే అయ్యప్పది మాత్రం నలభై ఒక్క రోజు ఉంటది. ఇగ ఇది మన ఇష్టం మనం ఎన్ని రోజుల్ అనుకుంటే అన్ని రోజులు ఉంటది అన్నట్టు. అది ఇది సెమేగని కొంచేం దీన్ల ప్రత్యేకత ఎక్కువ ఉంటంది.
హనుమాన్ దీక్షల్ ఎక్కవన
అయ్యప్ప దీక్షలను వన్ టైమ్ తింటరు ఇందులో ఒకటె పూట
అలానా
మ్మ్
పోతారా అండి స్వాములు పోతారా మరి ఎటు వోతారు విరమణకుమరి
అది విరమణకో టోన్కినన ఏళ్తరు భద్ర భద్రా చెల్లమన్న ఏళ్తారు ఇంగ ఎవరికి అనుకూలంగా ఉన్న చోటికి వాల్ ఏళ్తరు
ఎవరికి ఇష్టమైన కాడికి వాళ్ళు వొతారా
మ్ అదె మీ ఇంట్లో ఎవరన్న ఏసుకున్నారా అండి
ఆ వేస్కున్నారండి మా సారే మా సామి మాల ఎస్కున్నాడ్ మా ఇంట్లో పదకొండు రోజులు దీక్ష ఇది మూడవసారి అండి దీక్ష
మూడో సారా ఉ
మీరు చెప్పిన విధంగనే అది తెల్వదండి మూడుఐదు సార్లనైతే అయింది వచ్చే సంవత్సరం ఆయనకు ఎట్ల అనిపిస్తే అట్ల
మ్ హ్ సంకల్పం వేసుకోవలన్ ఇస్ తీస్కుంటా లేకుంటే లెదు
ఏవ్ ఒకటేసారి అనుకున్నడు గాని మూడు సార్లు ఏయ్యాల అన్నాడ్ ఒకటేసారి ఏయద్దని అనే సరికి ఏ మూడు సార్లు వేశిండు ఆయనకు ఎట్ల ఆరోగ్యాలు మంచిగుంటే చూద్దాం ముందు ముందుకు అని అన్నాడు.
ఆ
వంటలయినాయ ఈ రోజు మరి పొద్దున ఏం టిఫిన్ చేసారు
ఏం లే లంచ్ ప్రిపేర్ చేస్కో
ఆ హ్
పొద్దున్న విల్ ఎల్లలే అమ్మాయికి ఎల్లుండి ఎగ్జామ్ ఉన్నదయితే ప్రిపేర్ అయితాంది.
ఇంట్లోనే ఉందా ఆహా ఆ చెప్పండి
ఐతే రేప్ ఎలుం డి ఎగ్జామ్ ఉన్నదిగ అయితే ఎగ్జామ్ కి ప్రిపేరైతందమే
ఆహా ఇలా కష్టవడాలి మంచిగా రాయాలి రేప్ శ్రీరామనవమి మీ దగ్గర ఎలా జరుపుకుంటారు
బానే జరుగుతున్ మా కాల్నీలో ఆ ఐతే మా కాల్నీ వాళ్ళు చేస్తరు అందరూ వాడ ఏరియాలో అందరం జమా జేస్కొని అంటే వాళ్లు ఒక్కరే ఓన్గా పెట్టి అందర్ని దాతలడిగి చేస్తారు సంకల్పం
బాగ జరుపుకుంటారా
అ బాగానే జరుపు తరండి ఇగ అందరూ ఎండక్ బైపడి వేరే ఎక్కడిక్
అంటే గుడి ఉందా అండి మీ వాడలో మరి మామూల్గానే జర్పుకుంట
గుడి
గుల్లో జేస్కుంటార్ అన్నట్టు విన్న మరి కాల్నీలో చేస్కుంటారు అన్నవైతే మీ కాల్నీలో ఏమన్నా టెంపుల్ ఉందా మరి
లేదూ అమ్మవార్ని పెట్టే వాళ్ళు అయితే అందుకని ఇక్కడ ఇగ అమ్మవార్ని పెట్టే వాళ్ళు కావట్టిగా అదే ప్లేస్ల కళ్యాణం జరు
మరి పూజలో కూర్చుంటారా మీరు
ఆ కూర్చో కొంచం వీల్ గదు
ఒక రోజు ముందు ఫంక్షన్ జరుగుతదంతా మరేం ఫంక్షన్ అండి.
అదా దేనికి అ అ ఒక్క రోజు ముందు మాయ్ ది ఉను దేవుడిని కొం చం బియ్యం గల్పడం అలాంటియన్ని చేస్తార్ అందర్ బియ్యము కాల్ అ ఈ పేర్ ఎస్తరు
మీరొస్తారా అండి మరి మీ కాల్నీకి
ఎళ్తాం ఎళ్తాం
ఆ మేంటి ఫంక్షన్ కటెండ్ అయితారా
ఆ ఏళ్తామండి
ఉహు మర్ తలంబ్రల్ ఎలా దంచు తారండి సాయంత్రం మెన తెల్లవార్ జామునన
తలంబ్రాలు ఒక బేషన్ గిన్నెట్టి ఆబేషన్ గిన్నెలో అన్ని తలంబ్రాలు ఏసి కల్పుతరు
కాల్నివాసులంతా గల్పుతారా ఓన్లీ ఐదుగురే కల్పుతార అండి. అదే
కాల్నీ వళ్ అందర్ గల్
అట రావస్
మీ ఇంటికోచ్చిన చుట్ట వాల్ వెళ్లిపోయారా అండి
మా ఇంటికొచ్చిన బంధువులు చుట్టాలు ఈ రోజు వెళ్తారండి సింగరేనుకు
ఉహు అన్నీ ప్రిపేర్ చేస్తాండి
రెడీ అయితాండ్రి ఇగ ఓతానం
ఉ నిన్న ఫంక్షన్ అయిందన్నారు కదా హలో హలో
చెప్పాలి
ఉన్నారా అండి లైన్ లో ఆ అ-అయితింగ్ వాళ్ళే అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు అండి
ఇంక ఎం చేస్తునా
హలో వరంగల్లో నా
మీరు బోంగా మాకు మీ వాడలో వాళ్ళున్నారట వాళ్ళని పిలుస్తావా మీతో పోసెవ్వ కోడల్ను మీరు మెంది ఫంక్షన్ పోతాంటే
ఆ పిలుస్తామండి పిల్లుస్తమాలని అందరం కలిస్తే వెళ్తాం
తరా లేకుంటే ఏ టైంలో జరుపు కుంటారు ఏ టైమైతే నైట్లనా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయితే
సాయంత్రం సాయంత్రం జరుపుకుంటమండి
సరే మరి థ్యాంక్యూ మిస్